హలో!
బాగున్నావా?
బాగున్నా, నువ్వెలా ఉన్నావ్?
బాగున్న అన్న, ఏం చేస్తున్నావ్ అన్న?
ఆ కాళీ, నువ్వేం చేస్తున్నావు?
కాళీ అన్న. తిన్నారా అన్న?
ఆ తిన్నాం, నువ్వు?
తిన్నామన్న డైలీ రొటీన్ చాలా బోరింగ్ గా ఉందన్న.
అవునా? సేమ్ నా కూడా అలానే ఉంది, బోరింగ్ లైఫ్.
వర్క్ స్టడీస్ ఏమ్ షెడ్యూల్ ఎవ్రీడే
నాకు కొంచమైనా అనిపిస్తది కదా
ఎగ్జాక్ట్లీ, నేను థింక్ చేస్తున్నాను. మనం ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం.
సూపర్. చేద్దాం. ఎక్కడికి వెళ్దాం?
నేచర్ ప్లేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. హిల్స్ లేక బీచ్ బాగుంటాయి క
అవును బీచ్ కి వెళ్దాం బాగుంటది అనిపిస్తుంది. సీలు చాలా పీస్ ఫుల్ గా ఉంటది.
బీచ్ లో మార్నింగ్ సన్ రైజ్ చూడం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నా.
అవును సన్ రైస్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి మనం.
ప్రాబ్లం లేదులే. ట్రిప్ కోసం ఎర్లీ మార్నింగ్ లేవడం తప్పులేదు.
డ్యూరేషన్ ఎంత పెట్టుకుందా ట్రిప్ ది? వన్ డే లేకపోతే టూ డేస్?
వన్ డే అయితే మొత్తం హరి బరి అయిపోతది. టూ డేస్ అయితే బెటర్. ఎంజాయ్ చేయయిచ్చు.
కరెక్ట్ ఎ. వన్ డే లో మనం ఎలాగో కంప్లీట్ చేయలేం ఆడ ఎంజాయ్ చేయలేం పీస్ఫుల్ గా.
హ్మ్ మరి ట్రావెలెలా చేద్దామన్నార్ బస్సు, ట్రైను
ట్రైన్ జర్నీ చేద్దామనుకుంటాన్న నాకక్కడ మంచిగన్పి ట్రైన్ జర్నీ అంటే విండో సీటు మంచిగ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది
ఉమ్ అవునన్న ట్రైన్ జర్నీలో నేచర్ చాలా బ్యూటిఫుల్ గ కనిపిస్తుంది.
అవును సీన్స్ మంచిగా రివర్స్ చిన్న చిన్న విలేజెస్ అలాన్నీ చూడొచ్చు మంచిగా
జర్నీ కు గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది
ఆ అదే టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి మనం
అవునన్న ఆన్లైన్ లో ఈజీగా బుక్ అవుతయి, బుక్ చేయొచ్చు కూడా
మంచిగ ఎక్స్పీరియన్స్ అదైతనే ఈజీ ప్రాసెస్ మరి నెస్టేక్కడా ప్లాన్ చేద్దాం?
సింపుల్ హోటల్స్ సరిపోద్దన్న మరి ఫైవ్ స్టార్ హోటల్స్ కాకుండా సింపుల్గా ఏదైనా చిన్న హోటల్స్ లో సరిపోతుంది క్లీన్ గా ఉంటె చాలు
తె బడ్జెట్ కూడ ఇంపార్టెంట్ కదా మనకి
ట్రిప్ ఎంజాయ్ చెయాలి ఇంకా నా వస్తున్నావ అప్పుడే?
మరి ఫుడ్డు
ఫుడ్ అంటే మన లోకల్ ఫుడ్ ట్రై చే ట్రై చేద్దామన్న.
డిషెస్ గుడా ట్రై చేయాలి కదా కొంచెం వెరైటీగుంటాయి
బీచ్ ప్లేసెస్ లో సీ ఫుడ్ ఉంటదిగదన్న ఫేమస్ ఉంటదది. లైక్ టామ ఫిష్ అలాంటివి
మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం సింపులేనా?
ల్ లంచ్ టైంలో లోకల్ రెస్టారెంట్ ట్రై చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఏదన్నా చిన్న దాబాలో తిందాం
ఇంగ్విష్ టైంలో టీ తాగితే బాగుంటది కదా
సీ బ్రిస్ తో టీ తాగితే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది
ఉమ్ అవును మరి ట్రిప్ లో ఏమేం ప్లాన్స్ చేద్దాం ఏమేం చూద్దాం అనుకుంటాన్నావ్ న్ ఎలాలా
బీచ్, లైట్ హౌస్, పార్క్ మ్యూజియమ్ ఉంటయ్ అవి కూడా చాల
ఆ ఫోటోస్ గుడా చాలా తీసుకోవాలి మనం
అవునన్న మెమోరీస్ కోసమే ఫొటోస్ ఇంపార్టెంట్
కెమెరా తీసుకెల్లాల లేక ఫోన్ తో సరి పెట్టుకుందామా?
ఫోన్ కెమెరా సరిపోతుందన్న మరీ మనకె బడ్జెట్ బడ్జెట్ చూసుకొని చేసుకోవాలి కాబట్టి ఫోన్ కెమెరా చాలు.
నాది చాలా
హ్మ్
ప్యాకింగ్ గురించి ప్లాన్ చేద్దామా?
లైట్గా ప్యాక్ చేయాలన్నా, మరీ ఓవర్గా ఏమొద్దు
అంతే క్లాత్స్, చార్జరు వాటర్ బాటిల్స్ అండ్ గ్లాసెస్ తీసుకోవాలి
మార్నింగ్ సన్ గ్లాసెస్ సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్
మరి జర్నీలో మ్యూజిక్ ప్లే చేద్దామా
ఆ తప్పకుండా సాంగ్స్ వింటుంటేనే జర్నీ ఎంజాయబుల్ గా ఉంటుంది
మ స్మాల్ గేమ్స్ కూడా ఆడదామా ఏమన తీసుకెళ్దామా గేమ్స్ అలా ఆడడానికి ఆఫ్ల ఇండియన్స్
కార్డ్స్ తరగా ఎట్లాగో ఫోన్స్ ఉంటాయి కాబట్టి లూడో క్యారం లేక్ బాగుంటాయి
మరల బీచ్ సైడ్ ఈవెనింగ్ వాక్ చేదాం అలాగా
సాండ్ మీద అలాగ చాల రిలాక్స్ గ ఉంటది
అవును అలానే ఈవినింగ్ టైమ్ సన్సెట్ చూస్తు చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటది కదా అన్
స్కై కలర్స్ చేంజ్ అవ్వడం అమేజింగ్ గిఫ్ట్ అది
మ నైట్ టైమ్ బీచ్ సైడ్ అలా కామ్ గా కూర్చోవడం
అవును వేవ్ సౌండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి
అవునవును మ ట్రావెల్ మనకి న్యూ ఎనర్జీ ఇస్తది అలాగే మొత్తం ఉన్న స్ట్రెస్ అంతా తగ్గించచ్చు అదే మరి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హుమ్ వెళ్దాం
మార్నింగ్ బీచ్ చాలా నీట్ గా ఉంటుంది అని
మార్నింగ్ వాక్ చేసి అలా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అలానే అటుసైడే
ఇప్పుడుకన్నా ప్లేసెస్ ఫీడ్ చేద్దాం
లోకల్ మార్కెట్ కూడా వెళ్ళచ్చు
హుమ్ స్మాల్ తింగ్స్ అవి ఏమనకొనుక్
ట్రిప్ మెమరీస్ కోసం అది బాగుంటుంది
తరా చూస్తే చెప్పు గుర్తుకు వస్తుంది
మరిపన్ జర్నీలో రెస్ట్ తీసుకున్నామ్
ట్రిప్ గురించి మాట్లాడుకుందాం రెస్ట్ అంటే ట్రిప్లో జరిగిని విషయాలు అన్ని మాట్లాడుకుందాం
హుమ్ ఫన్నీ మూమెంట్స్ గుర్తు చేసుకోవచ్చు అలా
ట్రిప్ ఆల్వేస్ బి గుడ్ మెమోరీస్ ఏ
హుమ్ అవునా మరి నెక్స్ట్ టైమ్ హిల్స్ ట్రిప్ ప్లాన్ చేద్దామా
ఆ చేద్దాము పోయి ట్రెకింగ్ లైక్ ట్రెక్కింగ్ బాగుంటాయి
అవునవును అక్కడ క్లైమేట్ కూడా మస్తు చేంజ్ అయి ఉంటది మంచిగా కూల్ గా చల్లటి గాలి అల్లా అల్లా
అలసిపోతే ట్రక్కింగ్ చేయడం బావుంటది వింటర్ టైమ్ లో అయితే ట్రెక్కింగ్ వింటర్ టైమ్ లో అయితే బావుంటది
అవునవును చాలా బాగుంటంది అక్కడ మంచి గా నేచర్ ప్లేసెస్ లో చల్లగా గాలి మంచిగా సన్ రైస్ చూడము సన్ సెట్ చాల బాగుంటది
చూద్దం హమ్ వెల్దామ్ ఎలాగో ఈ ఇప్పుడ ఇప్పుడిక్కడి కి ప్లాన్ చే ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇంకేదన్నా ప్లేసెస్ బీచ్లు లైక్
అ పక్కాక ఈసారి ట్రిప్పుకి వెళ్దాం ఇది మరి మీది
మ్ పక్క ఆ తర్వాత ఏదైనా టెంపుల్స్ కి ఫేమస్ టెంపుల్స్ కి డివోషనెల్ ట్రిప్
ఓకే ఓకే అంటే మనం ముందుగానే గూగుల్ మ్యాప్ లో యూట్యూబ్ లో అలా చూసుకొని తెలుసుకొని వెళ్దాం మంచిగా ముందుగాళ్ళనే ప్లాన్ చేసుకొని
మీ ఫ్రెండ్స్ వస్తున్నారాఅన్న
మా ఫ్రెండ్స్ అంటే చూడాలి అడిగిఎవరైనా వస్తా అంటే వెళ్ళొచ్చు కలిసిసందరాం మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా
వస్తరనుకుంట నాన అడగాలి నేను నేను అడగాలి
ఒకే రా
అడిగితే తెలుసు బాగా మంది ఎల్తే మరి మంచిగా ఉంటంది మనకుడా
మంచిగా ఎజాయ్ చేయచ్చు మూమెంట్స్ అందరము అలా మల్లి మన ఇద్దరమే అ బోర్ కొడతది అక్కడ కూడా
హుమ్ మనకు వేరే వాళ్ళ తోడు లేకుండా మన ఫ్రెండ్స్ మనకయితే బావుంటది కదా
అవుదవును అద మీ వాళ కూడా అడిగ చూడు తెలుసుకో క్లారిటీ తీచ్చసుకో మంచిగా వెళ్దామ అన్నది అనుకో ముందు టికెట్స్ బుక్ చేసేద్దా మనం ఆన్లైన్ లో
ఆఓక తన్న రాన్నా
కనా రడవా
తిన్నాను ఏం కఖరీ పెట్టారు మాస్టర్
మా మా మ బరటయ బట్టటి లో మరికు
నాకు ఈ రోజు క్యాబేజ్ పెట్టారు
అ
మము ఈ రోజు కూడా అర్టాక్ భోజనం చేసిాం
అవునా స మినిట్ లాగానా
ఆ నిన్నట్లేయి బాగుంది బంత పసి
ఆ మళ్ళీ ఈ రోజు కూడా కాలేజీ లో ఉన్న తిన్నారా మళ్ళీ పంపిందా లేదా మరి ఈ రోజు కూడా హాస్టల్ కి
లేదన్నా ఈ రోజు కాలేజ్కి వెళ్ళలే ఈరోజు కాలేజ్ లో ఫుడ్ స్టాల్స్ పెట్టారంట రేపు చూడాలి రేపు ఫేర్వల్ పార్టీ ఉంది కాదు హాస్టల్
అఓ త మంచిగాస
అ తప్ప తంద
సరే మ మీ ఊళ్ళు అన్న అగి చెప్పుకు నాకు టికెట్స్ బుక్ చేసేద్దాం మనం ముందుగానే
ఆ ఓకే అన్న చెప్తా
సరేపు మాట్లాడదాం బాయ్
ఎనుదా
సార్